ఏం చేస్తున్నావ్ తిన్నావా
నేనైతే తినేసాను సినిమా చూద్దామని అనుకుంటున్నాను
ఏ సినిమా చూస్తావు
ఏదైనా ఇప్పుడు ఏది కొత్తగా ఉంది సినిమా అది చూద్దాం ఏదైనా అని అనుకుంటున్నాను నేను దరం దురంధర్ చూశాను దురంధర్ టూ కూడా వస్తుందంట కదా ఇప్పుడు
ఎలా ఉంది దూరందరే చూడలేదంటే నువ్వు దూరందర్ టూ అంటున్నావ్
దురంధర్ అయితే బాగుంది
కానీ నాకు కేజీఎఫ్ మూవీ అంటే చాలా ఇష్టం
అది కూడా బానే ఉండేది
నీకు కేజిఎఫ్ మూవీ చూస్తే ఏం అర్థమైంది
నాకా నేను చూడలేదు అసలు ఆ మూవీ బాగుంటది అని విన్నాను కానీ నేను ఎప్పుడు చూ
ఎందుకు చూడలేదు మరి నువ్వు చూసినావు కదా మీ ఇంట్లో రోజు అ అదే వస్తుండే
ఓ పెట్టేవాళ్ళు కానీ నేను చూడకపోయేదాన్ని నాకు వేరే పనిలోనే ఉండేదాన్ని కదా నేను అలా చూడకపోయేదాన్ని టీవీ
సరే కాని ఈ స్టడీస్ విషయం చెప్పు ఇంటర్ ఏక్ ఎక్కడ పూర్తి చేసినావు టెన్త్ ఎక్కడ పూర్తి చేసినావు ఎన్ని మార్కులు వచ్చినాయి ఇప్పుడేం చేస్తున్నావు జాబ్ ఎక్కడ చేసినావు కొంచం నాకు చెప్తావా నాకు
గురించి అయితే నేను నేను చిన్నగ ఉన్న ఇప్పుడైతే నేను సరస్వతి శిశు మందిర్ అని స్కూల్ ఉండేది మా ఇంటి దగ్గరనే చాలా మంచి స్కూల్ అని అన్నట్టు అప్పట్లో అది ఇప్పుడైతే అంత
తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియామా
తెలుగు మీడియే నుంచి చిన్నగా ఉన్నప్పుడు నుంచి తెలుగు మీడియం మమిడంలోనే చదువుకున్నా
టెన్త్ వరకే తెలుగు మీడియం
ఇంటర్ డిగ్రీ వరకు తెలుగు మీడయమే చదువుకు ఉన్నాను నేను
ఇంటర్ తెలుగు మీడియం కాదు కద నీ ఇది ఇంగ్లీష్ మీడియం కదా
లేదు ఇంటర్ తెలుగు మీడిమేనాది ఇంటర్ తెలుగు మీడిమే డిగ్రీ డిగ్రీ తెలుగు మీడిమే నది అ
అయ్యో నువ్వు మొత్తం తెలుగు మీడియం స్టూడెంట్ వా
నేను తెలుగు మీడియం
మన్ను ఎందుకు నీకు ఇంగ్లీష్ మీడియం లో జాయిన్ అవ్వాలని అనిపించలేదా కావాలని అవ్వలేవా
అంటే నాకు ఇంగ్లీష్ నాకు అసలు నచ్చకపోయేది ఇంగ్లీష్ నేను చదవకపోయేది ఇంగ్లీష్ బుక్ కూడా ముట్టకపోయేదాన్ని కాదు నేను
ఎందుకు కలా మరి ఇ ఇంగ్లీష్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు అసలు నీకు ఇప్పుడు ఇంగ్లీష్ అంటే మెయిన్ సబ్జెక్ట్ కదా అందరికి మరి నీకెందుకు నచ్చది కారణాలు చెప్పు
ఏమో తెలియదు అసలు నాకు కూడా. అలా ఎందుకు అనుకుంటున్నానో నేను అనేసి కూడా, కానీ ఇంగ్లీష్ అయితే నచ్చకపోయేది. చిన్నప్పటినుంచే అలా అని మొత్తం తెలుగు మీడియం ఏ తీసుకున్నాను. డిగ్రీ కూడా తెలుగు మీడియంలోనే చేశా, అలా.
నేను సెవెంత్ వరకు అయితే అక్కడనుంచ. ఇంటర్‌లో నేను సీఈసీ తీసుకున్నా.
సీఈసీ ఎందుకు తీసుకున్నావు? బైపీసీ తీసుకోనుండే కదా? ఎంపీసీ తీసుకో. కోవాల్సింది ఎంపీసీ. మ్యాథ్స్ ఇష్టం ఉందా?
మ్యాథ్స్ ఇష్టం ఉండదు అనేసి నేను ఎంపీసీ తీసు. కోలేదు, బైపీసీ తీసుకుందాం అనుకున్నా. బైపీసీ తీసుకుందాం అన్నా. కున్నా బైపీసీ తీసుకుందాం అంటే, అందరూ ఏమన్నారు అంటే, ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే నా రాదు అని అందరిక. తెలుసుండేది మా ఇంట్లో, నేను బైపీసీ తీసుకుంటే నీకు కష్టం అయితది కదా? మరి అందులో కెమిస్ట్రీ ఉంటది. కెమిస్ట్రీలో స‌మ్స్ ఉంటాయి. అవి చేయకపోతే కష్ట. కష్టం అయితది మరి. వద్దులే అని అన్నరన్నట్టు అప్పుడు, అందరు అలా భయపెట్టిచ్చేసరికి, నేను బైపీసీ తీసకోక సీ. సీఈసీ తీసుకున్నాను.
ఈజీ ఉంటుంది అని, సీఈసీకి వెళ్లిపోయావా? కానీ నీకు మా నువ్వు పొరపాటు పడ్డావు, ఎందుకంటే . దాంట్లో అకౌంట్స్ ఉంటాయి. దాంట్లో కూడా స‌మ్స్ ఉంటాయి కదా మరి?
అకౌంట్స్ ఉంటాయి, కానీ దాంట్లో ఓన్లీ. ప్లస్ మైనస్.
డబుల్ గిస్సుడే ఉంటదా? ఎందుకు అన్నీ ఉంటాయి దాంట్లో గూడా ఎందుకుండయి?
అంత డెప్త్ మ్యాథ్స్ ఏం అనేది ఉండదు దాంట్లో.
పైన పైన మ్యాథ్స్ ఉంటదా?
అంతే నార్మల్ గా మ్యాథసే ఉంటది. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ సు.
మల్టిప్లికేషన్స్, మరి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ వస్తాయా?
వస్తాయి. అవి నాకు అలా అనుకునే తేశేసుకున్నా ఇక. అసలు నేన్ బైపిసే తీసుకునేదాన్ని నేను అసలు. పాస్ అయ్యాన. నేను. ఎయిటీ పర్సెంట్ తో పాస్ అయ్యాను, ఇంటర్లో అయితే.
మరి డిగ్రీ ఎక్కడ చేశ్నావ్?
డిగ్రీ అయితే నేను ఇక్కడ సికింద్రాబాద్ మోయాబు కాలేజీలో చేశాను.
మరి అన్నిట్లో పాస్ అయిపోయినావా?
ఆ అన్ని పాస్ అయ్యాను నేను, సర్టిఫికేట్ వచ్చింది నాకు.
ఏం జేస్తున్నావ్ సర్టిఫికేట్‌కి?
ఉంది. సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకున్నాను. ఎప్పుడైనా జాబ్ కే ఏవనా అవసరం ఉంటే, అది.
ఇప్పుడ వరకు నీ ఫస్ట్ జాబ్ ఏది? ఫస్ట్ జాబ్ అన్నిటికంటే ఫస్ట్. ఫస్ట్ జాబ్.
ఫస్ట్ జాబ్ అంటే నేను టెలికాలింగ్ చేసిన కార్ఖానాలో టాటా డొకమోక్ కంపెనీ
మరి ఎంత శాలరీ ఉండేది ప్యాకేజ్ ఎంత ఉండే నీకు
అప్పుడు నేను టువల్ థౌసండ్ కి చేసిన స్టార్టింగ్ నేను టువల్ థౌజండ్ అయితే పి ఎస్ ఐ పి ఎఫ్ కటింగ్స్ వెల్లేేసి టెన్ థౌసండ్ వరకు వచ్చేది అన్నమాట అప్పుడు
ఎప్పుడు అప్పుడు అంటే
దెన్ స్టార్టింగ్ జాబ్ చేసినప్పుడు నాకు
టూ తౌసండ్ నైన్టీన్లోనా సిక్స్టీన్ లోన సిక్స్టీన్ లో అనుకుంటా
టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో
ఫిఫ్టీన్ సరే సరే అయితే ఆ డబ్బుల తోటి నువ్వు ఏం చేస్తుండే
ఇప్పుడు
నువ్ ఆ డబ్బులతో ఏం చేస్తుండే టెన్ థౌజండ్ వస్తుండే ఆ కాలానికి టెన్ థౌసండ్ గొప్ప అయితే నువ్్వ ఏం చేస్తుండే టెన్ థౌజండ్
అంటే ఇంట్లో అప్పుడు మా ఆయనకి జాబ్ లేకపోయేది నేనే సంపాదిస్తుండే కాబట్టి నా డబ్బు తనే ఇల్లు నడిచేదన్నట్టు అలా ఉండే ఆ టైమ్ లో
మరి తర్వాత ఏం చేసినావ్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఏం చేసినావు టూ థౌజండ్ నైన్టీన్ ట్వం టీ లో నైన్టీన్ లో పాప పుట్టింది కదా నీకు టూ థౌజండ్ నైన్టీన్ లో పాప పుట్టింది టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్ లో పాప పుట్టింది. టూ థౌజండ్ నైన్టీన్ లో కరోనా వచ్చింది అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇంట్లోన మ్మ్ ఇప్పుడు నువ్వు మిషిన్ నేర్చుకున్నావు కదా దాని గురించి నాకు చెప్తావా
నేను మిషనే అయితే ఇక్కడ ఒక ట్రస్ట్ వెల్ఫేర్ ద్వారా నేర్చుకున్నాను నేను
ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనా
కాఫ్ రా ఆ వాళ్ళు చాలా మించి నేర్పించిండ్రు నేనైతే మించిగా నేర్చుకున్నా నేర్చుకున్నాను త్రీ మంత్స్ కోర్సే ఉండే అదయితే
మరిప్పుడు నువ్ కుడుతున్నావా? కుట్టగలుగుతున్నావా? వచ్చినాయా, రాలేవా ఎంతవరకు కుడతావు కుడితే
నాకు నేనైతే నేను కుట్టుకోగలుగుతున్నా ఇప్పుడైతే చాలా మంచి డ్రెస్సెస్లు, బ్లౌజ్ లు మించి కుట్టుకుంటున్నా ఏంటి అది
బ్లౌజు కుట్టగలుగుతావా వేరే వాళ్ళవి కస్టమర్సీ
అహ కుట్టగలుగుతున్నా. కస్టమర్స్ బ్లౌస్ కూడా తీసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇక్కడ ఇంట్లో ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తారు నాకు
నువ్వు మీ ఇంట్లో ఉన్న పాపాలకి కుడుతూ ఉంటే నీకు హ్యాండ్ ఫ్రీ అవుతుది ఎవ్రీ డే కుడుతూనే ఉండాలి అప్పుడు నీకు హ్యాండ్ ఫ్రీ అయి ఎక్స్పీరియన్స్ వల్ల నీకు ఎక్కువ గిరాకు వస్తుంది ఎ నువ్ ఒక బోర్డు కూడా పెట్టించుకో ఇంటి బాల్కనీ దగ్గర
బోర్డు పెట్టించేది ఉంది బోర్డు కూడా పెట్టిస్తాను ఇప్పుడు నేను డైలీ అయితే ఇంట్లో ఏదో ఒకటి కొడుతూనే ఉంటా
పికో ఫాల్స్ తీసుకున్నా చాలా బెటర్ తెలుసా డైలీ పది చీరలు తీసుకున్న పీకో ఫాల్స్ ఒ చీర యాభై యాభై రూపాయలున్నా పది చీరలుంటే ఐదు వందలు పందాలంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ నీ ఖచ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ నీకు ఎవ్రీ డే ఇంక్లువుతాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే
పక్ఫ పలునా మిషన్ తీసుకున్నా పకో ఫాల్స్ కూడా వస్తా ఉంటాయి కానీ ఇక్కడ గల్లీలో ఉన్న వాళ్ళే ఇస్తారు అన్నట్టు మనం బోర్డు పెట్టుకున్నట్టుయితే అందరికి తెలిసి అందరు తెచ్చిస్తారు పకో ఫాల్స్
నీకు గ్రాహక ఎక్కువైతే నువ్వు కూడా ఇంకొక వాళ్ళకి జాబ్ ఇచ్చే స్థితిలో ఉంటావు బొట్ట ఎక్కు పెన్ చేసుకొనికుంటుంది
అలానే అనుకుంటున్నాను నేను కూడా
మీ హస్బెండ్ కూడా నీకు తోడుగుంటాడు
అవును
మంచి బొట్టె పెట్టుకొని రన్ చేయడానికి ఇప్పుడు ఎక్కువ నడిచేది ఏంటి నీ తెలుసా బిజినెసే చేస్తున్నారురే ఎక్కువ మంది జాబ్స్ బిజినెస్ చేస్తున్నారు నీకు తెలుసా
బిజినెస్ లో అయితే ఇప్పుడు చాలా ప్రాఫిట్ ఉండంది కదా అలానే అ చాలా మంది బిజినెస్ అట్రాక్ట్ అయిపోతున్నారు జాబ్లు వదిలేసి అయిత వచ్చేస్తున్నారు చాలా మంది
మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు
ఇప్పుడైతే ఇంట్లోనే ఉన్నాను ఇంట్లోనే ఈ కుట్టు మిషన్ కుట్టుకుంటున్నా ఏదో కొద్దిగా సంపాదించుకుంటున్నాను అంతే నీ స్టడీ నీ స్టడీ ఎంత వరకు వచ్చింది ఇప్పుడు
నేను ముందు నుంచి చెప్పాలా నేను మార్చిందన్ని స్కూల్స్ అవును ఇప్పుడు డిగ్రీ చేస్తు న్నా నేను బీజెట్స్ లైఫ్ సైన్స్ చేస్తున్నా త్ర డిగ్రీ కాలేజ్ మేడ్చల్ మడ్ గాయత్ర త్రి డిగ్రీ కాలేజ్ మేడ్చల్ బీజెడ్సీ లైఫ్ సైన్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ ఇయర్
ఇప్పుడు తోడయ్యా నువ్వు
తాడి అనికుంటన్నాను
అంట ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాస్త డిగ్ర కంప్లీట్యి
కంప్లీట్ అయిపోతది మళ్ళీ వన్ ఇయర్ ఇం టర్న్షిప్ కూడా ఉంటుంది మాకు అంటే లైక్ సెకండ్ ఇయర్ అయిపోయింది మొత్తం వెళ్ళిపోయినయి ఏం బ్యాక్లాగ్స్ కూడా లేవు ఇప్పుడు ఫైనల్ ఒకటి ఉంది చేసేస్తే అయిపోతది నాకు మొన్న ఇంటి టర్న్షిప్ కూడా వచ్చింది తెలుసా కాలేజ్ ప్లేస్మెంట్ నుండి ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి కదా దాంట్లో మనం సర్జికల్ లాగా ఆ హెల్ప్ హెల్ప్ ఫుల్ గా ఉండనికి డాక్టర్స్ దగ్గర అపాయింట్ చేస్తారు ఓటీస్ అంటరు వాళ్ళని
సరే
అయితే నాకు ఇంటర్న్షిప్ కోసం ఒ వచ్చింది మెడిసిటీ హాస్పిటల్ ఇక్కడ ఇంటికి మేడ్చల్ దగ్గర ఉంటది పూడూరు గ్రామం దగ్గర కానీ వాళ్ళు ఏమన్నారంటే సిక్స్ మంత్స్ ఒకసారి ట్రైనింగ్ ఉంటుంది అది వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మనకి ట్రైనింగ్ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆపరేషన్స్ ఎక్కువ జరిగేటి నైట్ టైమ్స్లో కదా నీకు ఎక్కువ అంటే మన కెపాసిటీ మన కెపబిలిటీ తెలవాలంటే వాళ్ళు నైట్ టైమ్సే రావాలన్నారు రోజు అయితే అయితే అమ్మాయి వయి ప్రతి రోజు అంతా లోపలికి ఎవ్రీ డే నైట్ వెళ్ళి రాలేను కదా అందుకనే నేను అది అక్కడ మానేసిన వె వెళ్ళట్లేను వెళ్దామని అనుకున్నా మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వెళ్ళమన్నారు కానీ నేను వద్దని ఆపేసిన లైక్ ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోతది కదా నాది అంతలోపు ఇంకా వేరే యూనివర్సిటీస్ నుంచెల్లి కూడా వస్తున్నాయి